హాయ్ అండి బాగున్నారా
బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి బయట పని చేయాలి
అర్ధం కాలేదండి వినిపిస్తలేదు మీ వాయిస్
వంట చేయాలండి
వంట చేయాలా పనులన్నీ అయిపోయాయా
ఆ అయిపోయాయండి ఇప్పుడే వంట చేసి కూడా కంప్లీట్ అయింది ఇంకా మజ్జిగ చేయాలి
అవునా
మీకు ఏ పండుగలు అంటే ఇష్టమండి
ఇప్పుడు మనకు వస్తుంది కదా అండి ఉగాది పండుగ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం నాకు ఉగాది పండగ అంటేనే చాలా ఇష్టం అండి
అవునా ఉగాది పండగ మీ మీ వేపు పు ఎలా జరుపుకుంటారు
మావేపు అని ఏంలేదు అందరు తెలుగు వాళ్ళు ఒకటే కాబట్టి ఉగాది పండగ అంటే కొత్త బట్టలు అంటే మనకు ఇంగ్లీష్ వాళ్ళకు అది న్యూ ఇయర్ బట్ మనం కూడా అప్పుడు జరుపుకుంటాం న్యూఇయర్ బట్ అది మనకు యాక్చువల్లీ ఆ తెలుగు కొత్తపండగ కాదన్నట్టు ఉగాది సంవత్సరం కొత్త సంవత్సరం అని అంటే మనకు ఉగాదికే మొదలవుతది ఇది తెలుగు వాళ్ళందరూ జరుపుకుంటారు ఇక్కడ నుండే మనకు కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అందరికి
ఆహా అవునండి ఉగాది అంటే ఆ రోజు మనం అందరం పంచాంగం చెప్ ప్పించుకుంటాం కదండి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చాలా ఎక్సయిట్మెంట్ ఉంటది ఆ రోజు
ఆ అవును అందరూ చూసుకుంటారు అంటే ఈ ఇయర్ మొత్తం నాకు ఎలా జరుగుతుంది ఎలా ఉంది ఏంటి అనే కుతూహలం ఉంటుంది ప్రతి ఒక్కరికి మీరు ఉగాది పచ్చడా తెల్సా అం డి అంటే ఎలా చేయాలో
అవునండి ఇప్పుడు తెలంగాణ వైపు అయితే మాది తెలంగాణ అండి చాలా బాగా చేస్తారు ఇప్పుడు నాకు తెలిసి మీది ఆంధ్ర అనుకుంటా.
ఆహా లేదండి మాది కూడా తెలంగాణనే మాకు కూడా తెలుసు
ఆహా
మీరు మీ ఇంట్లో ఎవరు చేస్తారండి ఉగాది పచ్చడ మీకు వచ్చా లే మీరు ఓన్లీ హెల్ప్ చేస్తార లేదంటే మీరే చేస్తా తారా ఉగాది పచ్చడి
లేదండి మా డాడీ ఎవ్రీ ఇయరు మా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట మా పిన్ని పెద్దమ్మ మామయ్యా వాళ్ళు అందరు ఉంటారు అదే మా డాడీ పెద్ద అన్నమాట సో ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు ఇగ అన్ని అంటే మా పిల్లలం కజిన్స్ అందరం ఉంటాం కదా మామిడి పండ్లు ఇవన్నీ తెంపుకొని వస్తాం అన్నట్టు మా డాడీ ఇగ కూర్చొని అందరం కూర్చొని ఉమ్మడి కుటుంబం మధ్యలో ఇవన్నీ వేసుకుంటూ షెడ్ వాటిని మళ్ళీ వివరిస్తారండి ఇప్పుడు వేసుకుంటా కాలం దీనికి సంకేతం మళ్ళా మామిడికాయలు ఒగరు మన వేపది పువ్వు ఇవన్నీ వేసుకుంటూ దీని వల్ల ఏంటి యూజ్ ఉంది అట్లా చెప్పుకుంటూ చేస్తారని చాలా బాగా అనిపిస్తుందండి ఇప్పుడు మనకు ఒక కొత్త న్యూ బిగినింగ్ అన్నట్టు న్యూ ఇయర్ కి అట్లా మీరండి
మేము కూడా చేసుకుంటాం ఇలా కలిసి కని ఉగాది కాదు మేము దివాళీకి చేసుకుంటాం అందరం ఇలా కజిన్స్ పిన్ని బాబాయ్య అమ్మమ్మ తాతయ్య ఇలా అందరం కలిసి మేము దివాళికి చేసుకుంటాం ఇలా అందరం కలిసి పిండి వంటలు చేయడం కొత్త బంట కొత్త బట్టలు వేసుకోవడం నైట్ ట్ అయితే అదేంది టపాసులు కాల్చడం డీజేలు పెట్టి డ్యాన్సులు చేయడం ఆహ్ త్రీ డేస్ అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా మాకు తెలియదండి అంత బాగా ఉంటుంది దివాళి అవునండి అంటే దివాళికి ముందు రోజు వెనక రోజు అట్లా త్రీ డేస్ పోతు ఒకటే దగ్గర గ్యాదర్ అయిపోయి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి
ఎక్కడండి మీ నాన్నమ్మ వాళ ళ్ళింట్లోనా
ఆహ్ లేదండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ సైడ్ అంతా అటాచ్మెంట్ ఉండదు అమ్మమ్మ వాళ్ళకే ఎక్కువ ఎవ్వరికైనా అంతే కదండి నానమ్మ సైడ్ ఎవ్వరు అంతా మాట్లాడరు అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ బాగున్నారా అంటే బాగున్నాం.
మది జాయింట్ ఫ్యామి లీ కదండి మేము అందరం కలిసే ఉంటాం ఇంగ
ఆహ్ కలిసి ఉంటాం బట్ అంతా ఉండదున్నట్టు క్లోజ్నెస్ అనేది అమ్మమ్మ వాళ్ళ సైడే ఎక్కువగా ఉంటుంది మా సైడ్ అయితే
ఊహు మాకు అట్లా ఏం తేడాలేదండి అయితే ఇప్పుడు ఉగాది అనేది సాంప్రదాయంగా అంటే మన కథ ఉందనుకుంటా మీకు తెలుసా అండి.
ఏమో అండి నాకంత ఐడియా లేదు జస్ట్ మేము పొద్దున్నే లేచి అందరం తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి రంగుల ముగ్గులు వేస్తాం ముగ్గులు అన్ని కలర్లు నింపి మంచిగా అది కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఆ రోజు మా మమ్మీ బూరిలు బూరెలు చేస్తది ఎవ్రీ ఇయర్ ఇగ ఆ ఒక్క రోజు చేస్తది సంవత్సరం మొత్తంలో తర్వాత ఉగాది పచ్చడి చేస్ కొని అది దేవుడికి ప్రసాదంగా పెట్టి తర్వాత మేముందరం తిని హ్యాపీగా ఉంటాము ఆ రోజు అంతా మంచిగా జరగాలని ఆ రోజు ఈ ఇయర్ మొత్తం ఇలాగే ఈ రోజు లాగే ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం.
ఆహా మీకు బూరేలు ఇష్టం లేదా అండి ఇయర్లీ వన్స్ ఎందుకు చేసుకుంటారు మర్
మా మమ్మీ అంతే అండి ఇగ పండగ వచ్చిందంటే బూరేలు గుర్తుకువస్ అంతే గదా లేకపోతే సంవత్సరం లో ఏ ఒక ఒక్కరోజు కూడా బూరెలు గుర్తు రావు మా అక్క ఏమో చేయి చేయి ఉగాది వస్తేనే చేస్తావా లేదంటే చెయ్యవా బూరెలు అని మా అక్క అంటుంది కానీ ఇక దానికి ముహూర్తం టైం రాదన్నట్టు ఉగాది వస్తేనే అది చేస్తారు లే మరి ఇగ మా ఇంట్లో చేయరు
ఊహు ఓకే మేము మాత్రం ఇప్పుడు పస్ ఫస్టు ఇల్లు శుభ్రం చేస్తాం. ఇప్పుడు ఉగాదొస్తుంది అంటే దానికి వారం ముందు నుండి మా మమ్మీకి ఫీవర్ వచ్చినా కూడా ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. మీరు రెస్ట్ తీసుకోవాలని అట్లా కాదు మా మమ్మీ మాత్రం ఫీవర్ రాని ఏం రాని అన్నీ క్లీన్ చేసుకుంటూ ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక ఫెస్ట్ వచ్చిందంటే ఇగ టూ డేస్ వన్ డే ఉందంటే ఇగ అన్నీ అలంకరణ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు ఉతకడం అవన్నీ కడగడం ఇగ ఇవి అయిపోయినంక మీరు బూరేలు చేసుకుంటారేమో మేము స్వీట్స్ చేసుకుంటం.
ఏం స్వీట్ అండి
వాటివి నేమ్ తెలియదండి గానీ అవి ఊతప్ప లాగా ఉంటాయి కొంచెం
వాటినే పూర్ణం రొట్టెలు అంటారండి అండ్ బూరెలు అంటారు.
ఆహా పూర్ణం రొ రొట్టెలు అంటే తెలుస్తాయండీ మాకు
ఆ తెలుగు వాళ్ళు బూరెలు అంటారు వాటిని అంటే కొందరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకని చేసి కుంటారు పూరీలు లెక్క కొందరు ఏమో జస్ట్ పెనం మీద కాల్చు ఉంటారు అన్నట్టు ఎక్కువ ఆయిల్ లేకుండా అట్లా వాటిని బూరెలు అంటారు.
ఊహూ మేము ఆరోజు ఇంకా ఆటలు ఈ పాటలు చిన్న పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఆటలు పాటలు కూడా ఉంటాయండి.
ఆ రోజే ఏ మాటలు పాటలు ఉంటాయండి అసలు నేన ఎప్పుడు వినలేదు ఇలా
మాది తెలంగాణని చెప్పా
మాది కూడా తెలంగాణనే అండి బట్ ఇంక అట్లా ఆటలు పాటలు గట్ల ఉండవు. కొత్తగా వింటున్నాను నేను ఏమి అనుకోకండి నేను నవ్వుతున్నా. నాకు అట్లా నవ్వస్ తన్నేవు కిల
అలా కాదండి మేమైతే మా వైపు ఉంటది మీరు ఏ డిస్ట్రిక్ట్ అండి కింద అంటే సౌత్ ఏ
నార్త్ అండి మాది నార్త్ ఈస్ట్
ఊహూ మేము ఇప్పుడు సంక్రాంతి ఓకే ఇప్పుడు సంక్రాంతి గురించి మాట్లాడుతున్నాము సంక్రాంతికి త్రీ డేసు ఉంది అనుకోండి ఫస్ట్ జస్ట్ త్రీ డేస్ అందులో ఫస్ట్ భోగి చేసుకుంటాము నెక్స్ట్ సంక్రాంతి లాస్ట్ కనుమ రోజు అయితే ఇంకా ఆ రోజు చికెన్ మటన్ ఫుల్ ఉంటదండి
మేము తినమండి ఎందుకంటే ఎవ్రీ సంక్రాంతికి మకర జ్యోతి దర్శనం కనిపిస్తుది కదా మా డాడీ అయ్యప్ప మాల వేసుకుంటాడు సో మేము తినం అన్నట్టు అది అది కనిపించి మాకు దర్శనం చేసుకునేదాకా మేము తినము అందరు తింటారు కనుమకి బట్ మేము మాత్రం ఈ సంక్రాంతికి
అవునా
అవునండి
మేము అంటే నేను విన్నాను మా తాతయ్య వాళ్ళు అప్పట్లో వేసుకునేదంట ఆ రోజు మన అయ్యప్ప దర్శనం అంటే కుండల దగ్గర వెలిగిస్తారంట కదాండి
హ అవునండి ఇప్పుడు చాలా రీల్స్ అంతా పాపులర్ అయిపోయింది అయ్యప్ప గురించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలుస్తుంది అట్లా తెలివని వాళ్ళు ఎవరు లేరు
ఉహుమ్
ఇంకా ఉగాది ముచ్చట్లు ఏంటండి మనకు పండగ కదా ఇప్పుడు ఇంకా వన్ వీక్ ఓకే ఉంది కదా టైము కాదికి మరి కొత్త బట్టలు కొనుకున్నారా మీ ఇంట్లో వాళ్ళందరూ
లేదండి మేము ఆన్లైన్ షాపింగ్ చేస్తాం ఇప్పుడు వస్తుందింటే ఇక టూ త్రీ డేస్ ముందుగానే చూసుకుం అంటే ఇప్పుడు నుండి సెలెక్ట్ చేసుకుంటున్నాం అది ఇగ వచ్చిందంటే ఇగ న
ఎందుకండి ఆన్లైన్ లో అంత వేస్ట్ మనీ నేను అస లు అసల్ చేస్తే నన్నుొ ఒకరు మోసం చేశారు అప్పటి నుడి ఆన్లైనే నమ్మడం లేదు నేనైతే
అవునా ఏం మోసం జరిగింది ఏమైందండి
అయితే ఇట్లా నేను ఇన్స్టా పేజ్లో ఆర్డర్ చేస్తే నా అన్ని మనీ పోయినాయంండి అప్పటి ను నేను బంద్ చేశాను ఇక కొనడం ఆన్లైన్లో
అవునా
షాప్లోనే పోయి కొనాలే మనకు నచ్చిన కలర్ అవన్నీ మంచిగా చూసుకొని ఎంత డబ్బులుైనా ఏం కాదు అక్కడ మనం కళ్ళకు చూస్తాం డైరెక్ట్ కాబట్టి మంచిగా కొనుక్కొని రావాలి ఆన్లైన్లో అంతా పిచ్చి పిచ్చి అమ్ముతున్నారు
అదే కూడా కరెక్టే గాని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో సిచ్యువేషన్ లో బయటకి వెళ్ళ అంత ఆ ట్రాఫిక్ లో వెళ్ళంత మాకు అయితే అస్సలు లేదండి మేము సిటీలో ఉంటాము బయటకి అడుగు పెట్టాలంటే చాలా కష్టం మళ్ళీ ఇప్పుడు ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తు
కానీ ఆన్లైన్ వల్ల ఇప్పుడు లేజీనెస్ వస్తుందండి కనీసం లేచి కూర్చోవడం లేదు అట్లా ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి ఆన్లైన్ లోనే అన్ని వెజిటేబుల్స్ కూరగాయలు సూపర్ మార్కెట్ అని చెప్పేసి అన్ని దీంట్లోనే యాప్స్ వచ్చేసాయి మొబైల్ ద్వారానే అసలు లేచి కూర్చోవడం అనేదే లేదు తిరగడం లేదు నడవ లే
అది కూడా కరెక్టే మీరు చెప్పేది కరెక్ ట గాని మనం ఇది జనరేషన్ మారుతున్న కొద్దీ మనం కూడా దానికి తగ్గట్టుగా మారాలి
మారాలి బట్ మనమే దాని ఇట్లా లొంగిపోతున్నాం దానికి అసలు బానిస అయిపోతున్నాం దానికి
అది మనం కంట్రోల్ చేసుకోవడంలో ఉంటదండి దేనికైనా లిమిట్స్ అనేది ఉంటాయి మనం లిమిట్స్ లో వాడుకోవాలి దేనికైనా కూడా
హా అవునండి ఇంకా అండి మరి అయిపోయిందా వంట
ఆ అయిపోయిందండి ఈరోజు మెల్మేకర్ చేసాం
అవునా మేము ఈరోజు థర్స్డే కదా నాన్ వెజ్ తినము సో సాంబార్ మునక్కాయ చేసుకున్నాం
అవునా మీరు కొన్నారా అండి మరి క్లాత్స్ ఉగాదికి
హా ఆల్రెడీ కొనుక్కున్నామండి అంటే పండగా దగ్గరకు వస్తే ఇంకా ఎక్కువ రేట్లు చెపుుతారు పండగా సీజన్ అని ఇంకా జనాలు కూడా ఎక్కువ ఉంటారు కదా సో మేము ముందే ప్లాన్ చేసుకుంటామ అంటే ఒక టూ త్రీ ఖర్చ్చు అంత జనాలు రష్ ఇదంతా ఉంటే అమ్మో నిలబడలేములా ఎండలో
మీకు ఐడియా చాలా బాగుందండి
మనం ఎప్పుడు అంతేనండి చాలా మంది ఫాలో అవుతారు మమ్మల్ని ముందు చూపు ఎక్కువ
ఓహో
ఆ ఓకే అండి నా కూడా టైం అవుతుంది ఆ వాళ్ళకు వడ్డించాలి అన్నం
ఓకే అండి ఇప్పుడు సెవెన్ అయితుంది కదా ఇంత వాస్ క తింటారా
ఆ తినేసి పడుకోవాలి తొందరగా తొందర లేవాలి కదా
ఓకే అండి ఓకే బాయ్
ఓకే అండి బాయ్